విపడుతుందా అండి
పిస్తోందండి
హ్మ్ ఇలా బావున్నామండి మీరెలా ఉన్నారండి
బావున్నామండి
హ్మ్ ఎం లేదండి ఖాళీగా ఉన్నాము మీరండి
సేమ్ అండి ఓకే ఫోన్స్ స్క్రోల్ చేస్తా ఉన్నాము ఇంస్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా ఉన్నానండి
మనకి మామూలుగా ఖాళీ టైం దొరికితే ఇంగ ఫో ఫోనే స్క్రోల్ చేస్ స్తాం అది అలవాటు అదొక నీడ్ అయిపోయింది మన
ఆ యాక్చాలీ అది ఉండచ్చు అన్నట్టు అయిపోయింది
మ్ మనకి ఫుడ్ కు టయానికి లే కపోయినా ఉంటాం కానీ ఫోన్ చెతిలో లేకపోతే చానా కష్టం అయిపో
అస్సలు అస్సలు కావట్లేదు
హు మ్
ఇంకా చెప్పాలంటే ఫోన్ ఒకటి ఉంటే చాలు మన దగ్గర అంత మొత్తం నెట్వర్క్ ఏం జరుగుతోంది ప్రపంచంలో అని తెలుసుకోవ
ఆ అదైతే నిజమండి అరచేతిలో వైకుంఠం చూపిసినట్ ట్టు అయిపోయింది మన పరిస్థితి
అవును అది నిజమే ఫోన్ ఉంటే చాలు మనం ఎక్కడ ఏం జరుగుతుంది
అది సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువైపోతుందండి మనకి ఏమన్నా ఈ షార్ట్స్ ఎప్పటి నుంచి వచ్చినాయో అప్పటి నుంచి షార్ట్స్ వల్ల స్క్రోలింగ్ ఎక్కువ అయిపోతుంది అంతకు ముందు అంత పెద్దగా యూస్ చేసేవాళ్ళు కాదు చాన షార్ట్స్ వాళ్ళనే ఇంకా ఎక్కువ
ఉ కొంతమంది సోషల్ మీడియాని రైట్ వే లో యూస్్ చేస్తున్నారు కొంతమంది రాంగ్ వే లో యూస్ చేస్తా ఉన్నారు రూమర్స్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు జరగనివి జరిగినట్టు జరగనివి ఏమేమో అవ్వనివి కూడా అవుతంది ఇలా ఇలా అని
నిజమేనేమో అని కంపల్సరీ ఇది జరిగిపోయింది అన్నట్టు మనకు అనిపిస్తుందండి
మ్ అక్చులీ
కరెక్ట్గా వస్తది రూమర్
మ్ దాన్ని చూసి ఏమో నిజంగా ఏమో జరుగుతోందేమో అనే ఫీల్డ్ లో అందరూ భయపడిపోతారు దాని చూ
అవును నిజం ఇదైతే
ముఖ్యంగా మనం అంటే కొంచెం అవేర్నెస్ ఉంటుంది అంటే ఇలాంటివి చూసిన తర్వాత అది ఫేక్ అని చెప్పేసి మనం దాన్ని ఇగ్నోర్ చేసేస్తాం కానీ మన పేరెంట్స్ కానీ వాళ్ళకి అంత ఐడియా ఉండదనమాట దాన్ని చూసి అది నిజమేనేమో అనే భ్రమలో దాని గురించి ఎక్కువ్ ఆలోచిస్తా
మ్ మీరు కూడా షర్ట్స్ ఎక్కువ చూస్తారా అండి సోషల్ మీడియా అవునా
యూట్యూబ్ షార్ట్స్ అట్లంవి ఏం లేదు కానీ
ఇన్స్టాగ్రామ్ మ్ అదైతే నిజమండి ఇంస్టా వచ్చినప్పటి నుంచి అది ఇంకా ఎక్కువ అయిపోయింది ముందు ఫేస్బుక్ ఉండింది కానీ అది అంతా లేదు ఇప్పుడు ఇంస్టా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ క్రేజ్ కూడా తగ్గింది
నేను ఫేస్బుక్ అయితే యూజ్ చేయలేదండి ఫస్ట్ ఫస్ట్ యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ కూడా నేను అవాయిడ్ చేస్తానుండి నేను స్టార్ట్ చేసింది నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో అది కూడా మా ఫ్రెండ్ అదే పనిగా తీసుకొ నా మొబైల్ ఇన్స్టాల్ చేసింది అప్పటి నుంచి సో ఇది స్టార్ట్ చేస
మ్ మీరు కూడా రీల్స్ చేస్తారా అండి
రీల్స్ అని ఏం చేయనండి నేను ఇప్పుడు వరకు ఒక్క రీల్ కూడా చేసింది లేదు జస్ట్ స్క్రోల్ చేస్
జస్ట్ స్క్రోలింగ్ కోసం యూస్ చేస్తా ఫర్ ఫన్
అంతే టైం పాస్ కోసం అంటే కొంచెం స్ట్రెస్ గా ఉన్నప్పుడు లేదా ఏమన్నా మూ సాాడ్ మూడ్ లో గానీ వేరే మూడ్ లో ఉన్నం మూడ్ చేం్ చేసుకోవడానికి ఆ దానికి యూజ్ చేస్తానండి
ఆ అంతే అండి మ్ అవును అది నిజమండి అదైతే నిజమండి మన ఫీడ్ ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా చెక్ చేసినాం అనుకోండి మీరు ఎక్కువ ఏదై తే యూజ్ చేస్తున్నారో ఈవెన్డ్ మీరు గూగులింగ్ ఏం ఎక్కువ చేస్తారో అది కంపల్సరీ దీంట్లో అదే ఫీడ్ వస్తదండి అది ఎలా చేస్తారో ఏమో అది అస్సలు తెలియట్లేదు యాప్ అండి అన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఏ ఇప్పుడు చూడండి గూగుల్ లో మనం సెర్చ్ చేసింది యూట్యూబ్ లో కుడా మనకు ఫీడ్ వస్తది ఎందు ఎందుకంటే గూగుల్ యూట్యూబ్ యూట్యూబ్ వాల్ల గూగుల్ వాళ్ళదే యూట్యూబ్ కూడా ఇప్పుడు
ఎవలు
ఇా ఇప్పుడు ఇంస్టా తీసుకుంది ఫేస్బుక్ వాళ్ళు వాట్సాప్ ఫేస్బుక్ ఇంస్టా అంతా ఇప్పుడు ఒకే అకౌంట్ కింద వస్తాయి
మ్ మీఠా మేఠా మేఠా మేఠా మ్ వట్ మ్ నిజంగా రీసెంట్ గా నేను అదే విన్నాను మా అంటే ఒకరు చెప్పారనమాట జస్ట్ వాళ్ళు ఒక డే ఆ డే కు ముందు రోజు ఒక ఫుడ్ గురించి డిస్ డిస్కస్ చేయరాన్నమాట ఆ దీంతో ఇలా చేస్తారు ఇలా అని చెప్పి నేక్ ఆ డే ఈవినింగ్ ఆ నెక్స్ట్ డే ఐ థింక్ ఆ ఫుడ్ గురించే సేమ్ ఫీడే వాళ్ ళ్ళకి మొబైల్ ఓపెన్ చేసి ఆ సోషల్ మీడియా ఐ ఇస్టాగ్రామ్ యూట్యూబ్ స్క్రో ర్ల్ చేస్తా ఉంటే వాళ్ళకి సేమ్ అదే ఫీడే వస్తుంది అంట
ఎందుకంటే అందుకే మనం ఎప్పుడు కూడా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మైక్రోఫోన్ని ఆఫ్ చేయాలా మనం నోటి ఫీకేషన్స్ మనం సెటింగ్స్ చేసుకునేటప్పుడే మైక్రో ఫోన్ తరువాత అది మన కెమెరా అడుగుతది ప్రతి ఫోన్ కూడా ప్రతి దాన్ని మనం డినే ఇయ్యాల అది ఎప్పుడు కూడా యాక్సెస్ చేసుకోకూడదు అవి కానీ ఆ వంతక అవే ఒక్కొక్కసారి యాక్టివేట్ అయిపోతాయి కూడా మనం ఏం చేయలేం మైక్రోఫోన్
మన ఫీడ్ ని అంటే మనం ఏం మాట్లాడుతున్నామో మనం ఏం డిస్కస్ చేస్తా ఉన్నామో ప్రతి దాన్ని అబ్జర్బ్ చేతంది అంటే మీన్స్ మనము
మైక్రోఫోన్ ఆ మనం గూగుల్ సెట్టింగ్ చేసుకునేటప్పుడు కూడా అకౌంట్ లాగిన్ చేస్తాం కదండి అప్పుడు గూగుల్ అకౌం ట్లో కుడా ఒక ప్రవేసి సెట్టిగ్స్ ఉంటాయి అక్క ప్రయివేసి సెటింగ్స్ మనం ఓ ఓపెన్ చేసినాం అనుకో మన దాంట్లో ఎన్నిన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఆ యాక్సెస్ అయితన్నాయో మనకు కనబడతాయి
ఓకే యాక్చువల్లీ చాలా అవేర్ గా ఉండాలి దీన్ని నుంచి
గూగుల్లో అకౌంట్లు మనం ఓపెన్ చేసి అకౌంట్స్ యూస్ చేసినాం కొట్టినారనుకోండి త్రీ డాట్స్ మింద అక్కడ మనకి చూపిస్ తేమన్న మన ఫోన్లో ఎన్ని త గూగుల్లో నుంచి చి ఎన్ని థర్డ్ పార్టీస్ యాప్కి మనం యాక్సెస్ ఇచ్చినాము అన్నీ కనబడతయ్ మనం అన్ని చెక్ చేసుకొని అన్నిటిని యాక్సెస్ డినై చేసుకుంటా ఎందుకంటే మనం ఫోన్ సెర్చ్ చేసేటప్పుడు ఏదో ఒకటి క్లిక్ చేసేసి ఉంటాం అది యాక్సెస్ వెళ్ళిపో అవన్నీ ఆఫ్ చేసుకోవాల చేసేస్తా బై ఇష్ స్టేక్ మనం జస్ట్ ఊరికె ఇప్పుడు యాడ్ వచ్చిందనుకోడి జస్ట్ టచ్ చేసి ఉంటారు అది మీకు అవేరనెస్ ఉండదు అంటే కా అప్పుడు ఆ ఏం చేస్తాం బై మిస్టేక్ వెళ్ళిపోయింటది
హ
ఇంకేం చేయలేము
అవును
ఊహు అట్లా అవన్నీ ఉంటాయండి మనం అవన్నీ నెగ్లెక్ట్ చేస్తే ఎట్లయినా సరే మన పర్సనల్ ఇన్ ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు ఇప్పుడు
ఆ అది అవును ఇప్పుడు నేన్ రీసెంట్గా విన్న ఇన్స్టా వాళ్ళు కూడా ఏమో అప్డేట్ చేశారంట అంటే ఆ ఆ ఆ సంథింగ్ ఏదో మర్చిపోయినాను నేను కానీ వాళ్ళు ఏదో అప్డేట్ చేసారంట కాంటాక్ట్స్ యాక్సెస్ సంథింగ్ ఏదో విన్న గుర్తులేదు ఎక్స్టేగా దేనికి వాళ్ళు అప్డేట్ చేశారు అనేది
ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యూచర్ వచ్చేసి ఆ కొత్తగా వచ్చిన ఫ్యూచర్ వచ్చేసి ఇన్స్టాలో ప్లస్ మార్క్ వస్తుంది చూడండి మీరు ఎక్కడన్నా యారో మార్కున్నప్పుడు కాంటాక్ట్స్ మీ మెసేజెస్ చూసేటప్పుడు
ఉహు హు హు
అది ఆటోమేటిక్గా మీరు అది అది ఆన్ లోనే ఉంటది అది కొత్త ఫ్యూచర్ వచ్చింది కదా అది ఆన్ లోనే ఉంటది మనమే ఆఫ్ చేసుకోవల్ల లేకపోతే అది ఆన్ లోనే ఉంటది అది ఆటోమేటిక్ గా ఫోటో క్లిక్ అయిపోతది అది మీరు ఓపెన్ చేసి ఊరికే అట్ల టచ్ చేస్తే
ఓకే అంటే ఎక్కడ ఉంటుంది అది
అది టచ్ చేసి ఆ త్రీ డాట్స్ లేకపోయి తర్వాత మనం మా సెట్టింగ్స్ లోకి పోయి చేసుకోవాలండి అది ఆఫ్ చేసుకోవాలి ఆ ఫ్యూచర్ ని ఆఫ్ చేసుకుంటే అది క్లిక్ క్లిక్ ఇయదు కెమెరా సెట్ టింగ్ అది ఆఫ్ చేసుకుంటే లేదంటే అది ప్లస్ సి మరి చే ఓపెన్ చేస్తేనే మనకి ఫోటో క్లిక్ చేయొచ్చు ఈజీగా
ఓకే ఇది నేను ఎప్పుడు ఓకే నేను ఇది కాదు వేరే దేని గురించో విన్నా అండి కానీ ఎగ్జాక్ట్ గా నేను దేని గురించి విన్నానా ది తెలీదు
ఓకే ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ వచ్చేసి ప్లస్ సింబల్ వచ్చి మనకి సైడ్ వస్తాంది ఇప్పుడు
మ్
అది అందరికీ డైరెక్ట్ యాక్సెస్ వచ్చి ఉంటది కానీ మనం యాక్సెస్ డినై చేసుకోవాల
అవునవును
హుమ్
మ్ మీరు అండి ఏది యూస్ చేస్తారు ఇన్స్టాగ్రామా యూట్యూబ
చూస్తామండి ఇంస్టా యూట్యూబ్ వాట్సాప్
లాస్ట్ ఐథంక్ టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే ఇన్స్టా బోర్ కొడితే యూట్యూబ్ యుట్యూబ్ బోర్ కొడితే ఇన్స్ న్స్టా యూస్ చేస్తంటి అనమాట ఇప్పుడు ఫోన్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కళ్ళు మండుతన్నాయ్ అని చెప్పి బుక్ క్కు చదవడం స్టార్ట్ చేసిన సో ఇన్స్టాగ్రామ్ కొంచెం దూరంగా ఉండాల అనుకున్నాను యాక్చువలీ ఒక టూ మంత్స్ ట్రై చేశాను దాని తర్వా తర్వాత ఇంకా కాలేదు సో కొంచెం కొంచెం మళ్ళీ స్టార్ట్ చేసినను మళ్ళీ నార్మల్ వెకి వచ్చేసినను నేను
ఓకే బుక్స్ చదవడం చాలా ఇంపా మంచిదండి
సోషల్ మీడియా యూజ్ ఉంటుంది
సోషల్ మీడియా ఇప్పుడు ఇప్పుడు వాతావరణం తగ్గట్టు మన కంపల్సరిగా సోషల్ మీడియా ఉండాల పోటీ ప్రపంచానికి ముందుకు బోలంటే మనం ఖచ్చితంగా మ్ సిస్టమ్ తోనే
మనము చాలా మంది అవేర్నెస్ కోసం యూస్ చేయడం కన్నా ఏమన్ యాజ్ నేన్ చెప్తున్నట్టు కొన్నిసార్లు టైం పాస్కి స్ చేస్తాం కదా
మ్ అదయితే నిజమండి
మ్ సోషల్ మీడియా అంటే జస్ట్ ఊరికే మనం టైం పాస్ చేయ డానికో ఇంకొకటి ఇంకొకటి చే రూమర్స్ స్ప్రెడ్ చేయడానికికో దానికన్నా ముందు ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసు డానికే ఎక్కువ యూజ్ చేయ
ఒకప్పుడు అట్లనే యూస్ చేసేవాళ్ళం అండి
మ్ ఇప్పుడు అదంతా లేదు మ్ అవునండి
్యూస్ చేస్తున్నారనుకోండి ఇప్పుడు చిల్డ్రన్స్ కోసం చదువుకునేటప్పుడు యు ూట్యూబ్ మనం క్లాసెస్ వినికి అంత అంటే ఒకట్ అర్థం కాకపోతే ఇంకొకరు చెప్పింటారు ఇంకో మెథడ్ ఉంటది అర్థం చేసుకోవచ్చు అట్లా కూడా ప్లస్ పాయింట్ ఉంది మ్ ఎట్లా యూస్ చేసుకుంటే అట్లా ఉందండి అంతే
అదే కదా అది గుడ్ పస్ యూస్ చేసుకోడానికి యూజ్ చేస్తే చాలా మేలు అది బ్యాడ్ కోసం ఇంకొకటి ఇంకొక దానికి చేస్తే అది స్పాయిల్ చేసిన తప్ప ఇంకేం చేయ
అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మ్
ప్రతిదానికి అంతే మనం తీసుకోవాల్సిందిే తీసుకోవాలంతే
అవునండి ఏమంటే ఎం ఎంత వీలైతే అంత దూరం ఉండేకి ప్రయత్నించలే మనం అంతే నేను అదే ట్రై చేస్తా ఉన్నానండి మ్ ఇంకేమండి
ఎం లేదండి
చెప్పాలండి మీరే
సరే అండి మళ్ళీ చేస్తున్నా అండి నేను మ్ బాయ్ అండి మ్ మ్